బాగున్నా
ఆ బాగున్నామండి మీరు బాగున్నార
ఆ మేము బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఆ ఖళనే అండి
అవునా అండి మీక ఏ మూవీస్ అంటే ఇష్టం అండి
నాగి అన్ని ర రకాల అన్ని రకాల మూవీస్ చూస్తామండి
ఆ అన్ని రకాలంటే ఎట్లా అన్ని భాషల లే
ఆ అన్ని భాష చలు కూడా చూస్తా అన్ని రకాలైన మూవీస్ చూస్తా
అవునా అందులో ఏ భాష అంటే ఇష్టంమండి మీకు తక్కువ ఏ భాషలో చూడ్డానికి ఇష్టపడతారు మీరు
ఆ నేను తెలుగులో మెయిన్ గా ప్రిఫర్ చేస్తానండి
అవునండి తెలుగు భాష అయినా మనకి గుండెకి అత్తుకుపోతుంది ఉంగవాను
అవును అవునండి ఆ తర్వాత కన్నడ మలయాళ మలం సబ్ టైటిల్స్ తో అర్థం చేసుకుంటానండి
అవును అవునండి ఆ కన్నడ బాగా మాట్లాడుతారండి మీరు
ఆ రాదండి జస్ట్ బ అర్థం ఐతుంది అంతే
ఆ అండి తెలుగులో ఏ మూవీస్ చూసినారండి
ఆ తెలుగులో ఇప్పుడు రీసెంట్గా ఉన్న మూవీస్ విత్ లావ్ అనే మూవీ చూసానండి చ బాగుంది
దాదండి అర్థం కాలేదు విప్లవా
విత్ లవ్
విత్ లవ్ అవును అవునండి నేనే చూసానండి బాగుంద
అవునండి దాంట్లో హీరో ఒక డైరెక్ట్ టర్ అండి
అవునవునండి తెలుసు అండి దాంట్లో మీకి ఏం నచ్చిందండి కంటెంట్
కంటెంట్ ఏం నచ్చింది అంటే ఒక ఆమె తను చేసిన తప్పుల్ని మరీ రెక్టిఫై చేపిస్తుంది చూడు అతనితో
అవును అవునులేండి అవునండి నాకైతే దాట్లో నచ్చింది ఏదైతే అచెసి ఇప్పుడు స్కూల్ లో వాళ్ళ లవ్ స్టోరీ ఉంటంది కదండి ఆ నాకది చానా బాగా నచ్చిందండి ఎందుకో తగిలిందండి
అవును చాలా బాగుంది సి సినిమా ఆ
వాళ్ళ ఆలోచన విధానం ఎట్లు చూడండి అది ఆ సినిమా అలా తీయాలనుకోవడం
అవునండి బాగుంది మీరు ఇంకా ఏ మూవీస్ చేస్ స్తారండీ ఇది కాకుండా
ను నేను చాలా మూవీస్ చూసా అండి నేను ఎక్కువ సినిమా చూసేదంటే అన్ని భాషల్లో చూస్తా అండి కానీ అర్థమైన భాషలోనే చూస్తాము కొన్ని
అవునే
అవునండి ఇప్పుడు తెలుగులో ఎక్కువ వచ్చేసి నేను కేజీఎఫ్ ఎక్కువ చూసేవానండి కేజీఎఫ్ చూసినారా మీరు
ఆ చూసా వన్ చూసాను అండి చాలా బాగుంది
చూడండి బ వేరే లెవలండి త్రిల్ బాగుంటది దాంట్లో. చ చాలా బాగుంటదండి ప్రతి ఒక్క డైలాగు. అతే ఒక్క సీను ఎట్
అవును అవునవును తెలుగులో ఏం సినిమాస్ ఇష్టం అండి మీకు రీసెంట్ గా వచ్చిండేవి.
రీసెంట్ గా వచ్చిండే దాంట్లో అయితే నేను సినిమాలు తక్కువ చూస్తా అండి. కానీ కొన్నే చూస్తా. మంచిగా ఉంటే అవి దాంట్లో వచ్చేసి ఆ యాదో వచ్చిందండి రీసెంట్ గా కొంచెం నాకి కొంచెం సజెస్ట్ చేయచ్చు కద అండి నా కొన్ని
రీ రీసెంట్గా ఆ మన సంక్రాంతికి అన్ని మూవీస్ వచ్చాయి. కదండి ఫోర్ మూవీస్ వచ్చాయి. చిరంజీవి సినిమా వచ్చింది ఆ కాదు కాదు మన శివశంకర
అవునవును అది బాగుందండి కానీ నాకు ఎందుకో స్ సంక్రాంతికి వస్తున్నాము అదే సినిమానే బాగుంది
అవును ఇంకా చాలా రాజ్ ఆ నా నవీన్ పొల్యూషన్ ఏంటి సినిమా కూడా వచ్
అవునవునండి అది సినిమా బాగుందండి అతని టైమింగ్ బాగుంటదండి
అవునవును చాలా బాగుంది కామెడీ గా కూడా ఉంది. అన్ని సినిమాలతో పోలిస్తే ఆ సిన్
అవునవునండి చాలా బాగుందండి. కామెడీ బాగుంటందండి కామెడీ టైమింగ్
అవును ఈ ఇంకా నారీ నారీ నడుమ మురారి కూడా క్లాసిక్ గా ఉందండి ఫిలిమ్.
నేనా సినిమా చూడలేదండి
ఆ కానీ క్లాసిక్ గా ఉంది కొంచెం ఎంటర్టైన్మెంట్ అంతే
అవునండి మీకు ఏ రకమైన మూవీస్ అంటే ఇష్టం. ఇష్టమండి
ఆ నేను ఫ్యామిలీ మూవీస్ మోస్ట్లీ చూస్తానండి. ఇంకా ఆ మొన్న రీసెంట్ గా వచ్చిన కాంతారా సినిమా కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలు దాంట్లో దాంట్లో హీరో యాక్టింగ్ కూడా అసలు చాలా స్తున్నాడు బా హీరోయిన్ కూడా చ చాలా బాగుంది లైక్ అందరు బాగా సెట్ అయ్యారు సెట్ అయ్యారు దాంట్లో
అవునండి హీరోయిన్ చాలా బాగుంటదండి నాకైతే దాంట్లో అసలు ఆయాక్టింగ్ బాగా చే చ్చిందండి కాస్ట్యూమ్స్ అయితే అదిరిపోయినాయండి దాంట్లో
అవునవునండి చాలా బాగున్నాయి ఇంకా ఆ హీరో యాక్టింగ్ అయితే ఇంకా వేరే
వేరే లెవెల్ లో ఉంటారుండి మీరు థియేటర్కి పోతారా లేకుంటే రూమ్ లో ఇంట్లో ఉండగాని చూస్త
లేదు లేదు కాంతారా సినిమా థియేటర్ లోనే చూస్త తమ్ అ నవీన్ పల్లి శెట్ టే సినిమా కూడా థియేటర్ లోకి వెళ్ళి చూస్తాం థియేటర్ కి వెళ్ళి చూస్తా ఉంటాం అండి
అవును ఇది మీరు చాలా సినిమాలు చూస్తారు అండి మీ రు మూవీకి చానా అ అడిక్ట్ అయిపోయినట్టున్నారు
అవునవునండి బానే బాగా సినిమాలు చూస్తాం బాగా అది ఒక రకమైన ఎం టటైన్మెంట్
అవునవును నీకు వేరే పని లేకున్న కూడ మూవీస్ చూసుకుంట బతికెత్తార్లేండి
అవును
అవునాండి అవునండి అయినా అదొక ఎంటర్టైన్మెంట్ లేండి ఈ కాలంలో ప్రతి ఒ
అంటే ఈ కాలంలో పనులు ఎక్కువ అయిపోయేసరికి ఇ క అది కూడా కాకుండా పనికి వర్క్ వెళ్ళి వచ్చేసి నా తర్వాత కూడా ఇలా ఏదో ఒక సినిమా చూస్తు న్నాప్పుడు రిలాక్సింగ్ గా ఉం
అవునవును రిలాక్సింగ్ మంచి
మీరు పాత సినిమాలన్నీ బాగా చూసేవాళ్ళా
ఆ నేను పాత సినిమాలో నాకి నచ్చిన సినిమా అంటే నువ్వు నాకు నచ్చావని ఒక సినిమా ఉం టదండి అ ఆ సినిమా అయితే నేను ఇ ప్పటికే
సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి దాంట్లో
అవునవును సాంగ్స్ అయితే భారీగా ఉంటదండి అవునండి అప్పటి కాలంలో సినిమా హీరోలు చానా మంచిగా చేసేవాళ్ళండి
అవును నాచురల్ గా ఉండేటువండి ఇప్పుడు ఇప్పుడు అంతా విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఎక్కువయినాయి
అవన్నీ యా అవునండి దాని వల్ల అసలు సినిమా చూడబుద్దే కాలేదు అసలు
అవును అండి
పాత కాలంలో పాటలు ఉంటాయండి. ఆ పాటలు వింటేనే మన మనసునే మైమర్చిపోతామండి ఆ విధంగా ఉంటాయి.
అవునవును చాలా బావుంటాయి.
లంలో పాటలు అర్థం పర్ధం లేకుండా పాడతంటరండి అసలు దానికి అర్థమే ఉండదండి అన్నీ ప్చ్
అసలు అప్పుడు సింగర్స్ కూడా చాలా బావుండేవాళ్ళు అసలు వాళ్ళు ఒక్కొక్కరు ఎన్నెన్ని పాటలు పాడే వాళ్ళు చాలా బాగుండేటివి
ఈ కాలంలో అట్లా పాడాలంటే ఇంక దిగి రావాలండి చెప్పాలంటే ఆ కలంలో చాలా మంచిగా పాడేవాళ్ళు ఈ కాలంలోనే సరిగ్గా పాడట్లేదు. అంటే పాట రాసే విధానం కూడా ఉండాలండి.
టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు
అయినా దానికి యూజ్ చేయట్లేదు కదండి
అవునవును
టాలెంట్ ఉన్నంత మాత్రన వాళ్ళు దాన్ని చూపించుకోళ్ల కదండి వాళ్ళు చూపించేదంతా డిఫరెంట్ వేలో చూపిస్తున్నారు హు ఆ పాటలు రాసే విధాన మనమే ల లేదండి అసలు పాతపటలింటే దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఉంటా
అవును పాత పాటలో చాలా అర్థాలు ఉన్ ఉంటాయి బాగా వినసంపుగా ఉ
అవునండి అదండి వినసొంపుుగ వుంటాయండీ మీకి మీకి పాటలోచాండి ఏమన్నా
హమ్ నేను పాటలేమి పాడనండి జస్ట్ వినడం
అవునండీ అంటే మీ వాయిస్ చూస్అంటే నాకు అట్లా అట్లా అనిపించిందండి మీరేమో పాట పాడతారేమో
లేదు లేదండి మే లేదు లేదు లేదండి నే మ జస్ట్ పాట వి వినడం వరి
అవునా ఏమండి మీరు మాతడ్తంటే నాకు అట్లే అనిపించిందిండి పాట పాడుతునట్టు అందుకే ఏమన్నా మీరు సింగర్కిగాయమైన ట్రై చేసినార ఏమో అని అడిగితే
లేదు లేద అండి
ఎందుకు చేయకూడద అండి మీరు ట్రై చేయొచ్చు కదా
అమ్మా నాక అంత టాలెంట్ లేదా యిది సింగింగ్ విషయంలో మనం జస్ట్ వినడం వరకే పా సినిమాలు వస్
అవునవునండీ ఇప్పుడు హనుమంతుడికి కూడా హనుమంతుడు సామర్థ్యం అనేది ఎవరకుతెల్దండి రాముడు చెప్పినప్పుడే తెలిసింది ఓకే అలా అండి మీ మీ టాలెంట్ కూడా మీకు తెలియదండి ఇట్ల ఎవరొకరు ఇప్పు గుర్తు చేసే తప్ప మీకు తెలియదుండి, అందుకు మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుందండి.
కానీ ఆ అంతే అండి కానీ ఆ ఆ అంత మంచి పాటలు మనం పాడి మనం ఎందుకు ఇ
మంచి పాటలు అనలేదండి ఇప్పుడు, ఇప్పుడు అందరు పాడే పాటలన్నీ ఎట్లుంటాయంటే అసలు, వినబద్దే కాదండి అట్లాంటి వాళ్ళే పాడుతున్నారు ఇంకా మీరు పడితే ఎందుకు ఉండదండి మంచిగా
ఇంకా సినిమాలు ఎలాంటివి చూస్తారు మీరు
నేను సినిమాలు నేను సినిమా ఎక్కువ చూసిండేది అయితే ఇంకా ఇదే అండి చెప్పినా కదండి కేజీఎఫ్ వన్ టు ఎక్కువ చూసినాండి మళ్ళా రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీ దాన్ని చాలాసార్లు చూసినాంమండి ఆ సలార్ మూవీ వాళ్ళ చాలా సరాళ్ళు హలో ఏంది స్వామి నేను ఇంది అవునవునండి మర్చిపోయాండి ఆ సినిమాని కూడా చాలా సార్లు చూసాండి బాహుబలి సినిమా చాలా క చూసన్నాండి
చాలా బాగున్నారు దాంట్లో కూడా బాగా
మొత్తము వాళ్ళు కాసి విధానము ఎట్లుందంటే పురాతన కాలంలో ఎప్పుడైనా ఇది ఇటు జరిగింది అన్నట్టు రాశారండి
అవునవును
అవునా అండి చాలా బాగా తీసారండి వాళ్ళయితే
అవును చాలా బాగా తీసారు అందరుూ క్యారెక్ట టర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయియండి దీ
అవునవునండి చాలా బాగా తీసారండి అందరుూ యాక్టింగ్ బాగా చేసినారు ఒక కంటెంట్ ఉంది అసలు ఆ సినిమా చూస్తుంటే ఏదో పెద్ద రాజ్యమే ఇది నిజంగా ఇట్లా పురాతన కాలం జరిగింది అన్న టు అచ్చు కుద్దినట్టు తీసారండి
అవును చాలా బాగా శివగామి క్యారెక్టర్ కూడా చాలా
అవునవునండి అయినా అట్లా యాక్టింగ్ చేయాలన్న అదృష్టం ఉండాలి అండి అది ఎవ్వరికి రాదు ట్లా సినిమాల్లో
లై లాస్ట్ లో వల్ల ఫైట్ కూడా హ చాలా బాగా తిస
అండి ఇంకా మీరు మిగతా మీరు అవును మిగతా సినిమాలు ఏం చూడలే ఎక్కడ అండి మీరు.
ఆ చూస్తామండి ఏవేవి కొత్త కొత్త వస్తా ఉంటాయో అన్ని చూస్తా.
అవును అవును అండి అవునలే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారం చానా నాకెందుకో మంచిగా అనిపించిందండి మొత్తం మీరు చెప్పే విధానం కాని. థ్యాంక్ అండి ఇంత పంచు. మందుకు నాదెగర.
థాంక్ యు అండి.
బేయ్ అండి